ఏం చేస్తా
చేయలేదు పడుకొని అట్లా దొల్లుతా ఉన్నా నువ్వు.
నీ నావ్. అదే ఇప్పుడు ఎగ్జిష్యన్ కి వెళ్లేసి వస్తే.
ఉమ్
అందుకు, ఇంకా పండుకోవాలి కొద్దిసేపు.
ఆహా మీ పీజీలో అలవ్ చేసి. న్నారా ఎగ్జిమిషన్ కి ఇప్పుడు దాక పోయి వస్తే.
అంటే నేను పీజీలో లేనండి, మా ఇంట్లోనే అన్నాను.
అవునా ఓకే ఆ.
ఆ
కుంటే ఏమైద్ది.
ఇంకా ఎగ్జిబిషన్ లో అంతా జాయింట్ వీలు ఎక్కాము
ఉహు ఇంట్లో వాళ్ళతో అందరితో పోయినావా
ఆ ఇంట్లో వాళ్ళతో వెళ్ళింటెగిన మా తమ్ముడు ఉన్నాడు లే వాడును నేను ఎక్కింటేగిన వాడు మధ్యలో అక్కడ జెండువి లెక్కే. అది తిరిగి నుంచి కొద్దిగా కిందకి డౌన్ వస్తే నిగ కొద్దిగా హార్ట్ ఏదో. పట్టేసినట్ల ఉంటుంది. కదా ఏడుస్తున్నాడు.
అయ్యో వాంటింగ్ చేసుకోలేదా.
వామిటా ఏంది చాలా భయపడినట్లున్నాడు.
ఆ
హ్మ్, ఇంకా కొలంబస్ ఉండ. అది ఇంకా మరి లాస్ట్ కారణంలో కూర్చున్నాము.
ఆ
నేను మా పిన్ని కూర్చున్నాం అనమాట.
ఆ
అదిట్లా లాస్ట్ ఇట్లా ఎత్తేసేటప్పుడు. అప్పు. ఇప్పుడు కూడా హార్ట్ ఏదో కొద్దిగా.
ఊ హు, అయ్యో మీరు ఏమేం ఎక్కినారు.
నేను ఇంకా అదేదో బ్రేక్ డాన్స్ ఎక్కాను.
ఆ అది చానా బాగుంటది. కదా అసలు.
అసలు ఇట్లా తిప్పేస్తారు.
అదే అదే గర గర గర గర అది తిప్పుతారు.
అవునావ అవి.
ఆ అయ్యే దాంట్లో పాటలు పెడతారు బాగా.
అవును బాగు వినుకుంటూ తిరిగి ఉండచ్చు.
అయితే ఒకసారి ఎగ్జిబిషన్ పోయినప్పుడైతే.
ఆ
అట్లనే ఎక్కేది అన్ని ఎక్కేది ఈ మా అమ్మనయితే ఇంకా. ఏ అదెక్కుతా ఇది ఎక్కుతాని సతాయి ఇస్తా ఉంట.
ఆ అయితే బాగా డబ్బులు ఖర్చు చేస్తావేమో.
ఆ అన్ని ఎక్కేది ఫుడ్ తినేది ఎక్కుతన వామ్థంగ్ అయిపోద్ది.
అయ్యయ్యో. ఇంకా అక్కడ ఎగ్జిబిషన్లో నిప్పట్ అప్పడంబలి ఫేమస్ కదా.
అవునండి.
ఆ అసలు ఎంత బాగా అన్ని పోడ్లు వేస్తారు. తినడానికి ఎంత బాగుంటుందో అసలు.
ఉమ్మ్ అదే చానా బాగుంటది.
ఆ ఇంకా ఏదన్నా కొత్త సినిమా గాని. అట్లా రావాల్నా వాళ్ళు ఎగ్జిబిషన్ లో సెట్టింగ్ భలే పెడతారు. మొన్న వచ్చేసి బా. బాహుబలిది.
ఆ మా ఊర్లో అయితే ఇది లండన్ బ్రిడ్జ్ పెట్టి ఉండే.
అవునా
ఆ సేమ్ లండన్ లో ఉన్నట్టు అనింది ఇంగ నేనైతే ఫోటోలు దిగుతానే ఉన్నా
అవున్లే అక్కడ ఉన్నట్ల ఆ పెట్టినారు ఇంగెట్లా వెళ్ళడానికి కష్టం కాబట్టి ఈడే అన్ని సెట్టింగ్ పెడతారు ఈ ఇంకా టైటానిక్కు ఆ నిజమే
ఎగ్జిబిషన్స్ లో ఇవి, ఆ ఉంటాయి కదా ఫ్యాన్సీ స్టోరీ వి. ఈ థింగ్స్ చైన్స్ గానీ రబ్బర్ బ్యాండ్స్ అవన్నీ బాగుంటాయి అసలు ఆ ఎగ్జిబిషన్స్ లో కొనుక్కుండేది బెటర్ అసలు తక్కువ రేటు గూడా
ఆ తక్కువ రేట్ కానీ కొన్నిసార్లు అయితే గిన కొద్దిగా తినడానికి అయితే గిన ఎక్కువ రేట్ చెప్తారు
అవును అసలు చానా రేట్ చెప్తారు బయట కంటే డబ్బుల్ రేటు కానీ మనకు ఆడే తినాలనిపిస్తది ఎందుకంటే అందరు తింటా ఉంటారా కొంచెం ఆడగేమ్స్ ఆడుకొని తినాలనిపిస్తది ఇంకా ఆ డబ్బులు అవన్నీ చూసుకోము మనం ఆడికిపోయినప్పుడు
అవును అసలు
ఉమ్ నేతే జంపింగ్ ఎక్కినాను జంపింగ్ అయితే ఆ పోతే చిన్న పిల్లల కల్ల ఉంది పెద్ద పిల్లలకి లేదు అది ఇది అంటే డబ్బులు ఇంకా ఎక్స్ స్ర్టా ఇచ్చి మరీ ఎక్కేది
అవునే వే
ఆ ఎక్కింటిమి
ఓ అయితే బాగా ఎంజాయ్ చేసినావ్
చాలా మరి
ఉమ్ ఇంకా ఎగ్జిబిషన్ లో టైటానిక్ ది గూడా పెట్టిండ్రి
ఉమ్
టైటానిక్ లో జాక్
ఆ షిప్పు
ఆ అన్ని రోజు జాక్ ఇట్ల నిలబడుకొని ఉంటుంది కదా
ఆ
అలాగ అందరూ ఒక్క ఆ మంచిగా ఫోటోస్ తీసుకున్నాం
అంతేలే
అంతే
ఆ ఆ
వండర్లాకి పోయావా ఎప్పుడైనా
ఆ పోయినా
అక్కడ కూడా భలే ఉంటాయి
అసలే అన్నీ తిక్కతిక్క ఇంకా అన్ని మూవీలో ఉంటాయి జూడు అన్ని ఉంటాయి ఎక్స్పీరియన్స్ బాగా చేయొచ్చాడ
అవును న మేము ఒకసారి కాలేజ్ తరపున పోయింటిమి
యేడ బెంగుళూర్లోదా
ఆ బెంగళూరులోది పోయింటిమి అన్నమాట
ఆ
అక్కడ చానా బాగా ఎంజాయ్ చేసినాం
హా
అదేదో డ్యాన్స్ వస్తు
రెయిన్ డ్యాన్స్
వహ్ దాంతో అయితే బల్ళె ఎగిర్నా నేనైతే నువ్ పోయినవా
పోయినా సూపర్గా ఉంటది లాస్ట్ మినిట్లదే థౌసే ఆ ఫిఫ్టీన్ హండ్రెడేమో టికెట్ మీరెప్పుడు పొద్దున పోై మళ్ళి సాయంత్రంకి వచ్చినారా
లేదు అప్పుడు కాలేజ్ తరుపున పోయింటిమా వెళ్ళే తలకి టువెల్ అయ్యంది కానీ అంత లోపల వాళ్ళు టైమ్ చానా లేట్ గా పిలిచ్ పోయినారు మరి అది కాక అది క్లోజ్ కదా మరి అప్పుడే వెంటనే రండి రండి అంటున్నారు
మ్
హుమ్మ్ ఇంకా మేము ఇంకా కొన్ని వాటర్ గేమ్స్ అట్లా వెళ్ళింటిఅనమాట
ఆహా
వాటర్ గేమ్స్కి అయితే గిన మామూలు డ్రెస్సెస్ అలో లేవు
అవును మీరు మామూలు డ్రస్ లో పోయినారా
ఆ మామూలు డ్రస్సులకు పోయ్యి అక్కడి వెళ్ళి నైన్ లోన్ క్లాక్స్ వేసి వాటర్ గేమ్స్ కి పోయినాం
ఓకే ఆ డ్రస్సులు కొనుక్కోవచ్చు ఏమోని
ఆ అక్కడే కొనొచ్చు లేదంటే మనం ఇంట్ ఇంటి దగ్గర నుంచి తీస్ ఆ ఎత్తుకోని పెయింటిమీ ఎందుకంటే అక్కడ టూ హండ్రెడ్ చెప్తారు
ఆ త్రీ హండ్రెడ్
త్రీ హండ్రెడ్ ఏమీ
అ నిను కొన్నప్పుడు
ఓ నేను మేము కొన్నప్పుడు ఎంతో టూ హండ్రెడ్ అం
ఎప్పుడు పోయింది ఎన్ని ఇయర్స్ బ్యాక్
ఎన్ని ఇయర్స్ బ్యాక్ అంటే ఏ ఒక త్రీ ఇయర్స్ బ్యాక్
ఆహా
చాలా బాగుంటాండే
అవున్లే మీరు ఇంకా ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు ఏమో కదా
ఆ ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు ఇంకా అక్కడ
ఆ
పద్ పద్మూడు అంతస్తుల మీద జెయింట్ వీల్లు ఉంటుంది చు
అమ్మో అది వాడు వీడుంటాడు ఏదో మూవీలో ఆది ఆ ఆహా సి ఆది కాదు వీడు ఎవడబ్బా నువ్ నాకు నచ్చావు మూవీలో బ్రహ్మానందం వేస్తాడు చుడు వాడి ఎక్స్ప్రెషన్స్ కి వాడికి కేక అసలు
అవును అస్సల్
ఆ నేను పోయినప్పుడు అది ఎక్స్పీరియన్స్ చేద్దామంటే అది ఆ రోజు స్టాప్ చేసినారు ఆ అదొక్కటి స్టాప్ చేసినారు ఆడలిలా
మేము వెళ్దాం అనుకుంటిమి కాకపోతే అది చానా భయంకరంగా ఉంటుంది అనేసి మా ఫ్రెండ్స్ వద్దన్నారు ఇంక అందుకు పోలేదు ఇంకా అది కాక దానికి ఎక్కడానికి చానా మంది జనాలు ఉన్నారు అనేసి ఎని వచ్చేస్థిమి అంత మంచి ఆపర్చునిటీగా ఉన్న
ఉ ఈసారి పోవచ్చులే మీరు ఉడ్స్కా పోలేదా ఎప్పుడు
ఉడ్స్కా వెళ్ళాను అక్కడ బలే ఉంటుంది అన్నీ
ఉ బాగుంటది నేను పోయి అట్లా అన్ని తిరుకుండేది వచ్చేది అంతా బాగా ఫ్రెండ్స్ తో అట్లా ఇట్లా ఇంతా మా ఊట్లో పెడతారు అప్పుడే పోయేది హు ఆడ కూడా ఎగ్జిమిషన్ లాగ పెడతారు రు బాగా ఉహు
అవి చిన్నపిల్లకి మాత్రమే ఉంటాయి
ఆ మా ఊర్లో అయితే జెయంట్ వీల్ ఇవన్నీ పెడతారు ఉడ్స్ అంటే
అవును ఏమీ
అవును
ఉహు
కాకపోతే వన్ డే లేదంటే నెక్స్ట్ డేనే టూ డేసే
అంతేలే ఇంకా మళ్ళీ ఎవరు రారు అనేసి వాళ్ళు ఎత్తేస్తారు
ఆ మా స్కూల్ ఫ్రెండ్స్ మేము అంతా పోయేది
అవును స్నేహితులతో పోతే మంచిగా అన్ని చూడొచ్చు కదా
అవును
హు ఇంకా ఉడ్సులో రకరకాల అసలు కమ్మలు ఉంటాయి మెరుస్తా అంటాయి
చాలా లైటింగ్ కే ఎక్కువ వాళ్ళు
అవును
లైటింగ్ వేస్తారు అవి మెరుస్తా అసలు నడుస్త ఉంటే ఆ లైటింగ్ పడతావుంటే చిరాకు దెబ్బతది అంత లైటింగ్ ఉంటది మరి
అంటే ఇంక మనం అవి చూడగానే ఇంకా
ఆహా అట్రాక్ట్ అయిపోవాల అన్నట్టు చోలేసి
ఇంకా అది ఉరుసులో అది ఏదో పొటాటో ది పడతారూ
ఆ పొటాటో స్ప్రింగ్ కదా అసలు ఎంతో బాగుంటదో అది నార్మల్గా పొటాటో కర్రీ తినమంటే తినం గాని అట్లా వేసడానికియితే తింటాం
కది ఇష్టం తెలుసా
నాక్కూడా
హు ఏమంటే అది ఒకటి యాభై రూపా
నిజమే దాని బదులు పొటాటాలు కేజీ వస్తాయి
నిజమే ఇంకా ఏమంటే అదేదో చిక్కు పెడతారు చూడు దానికే వాళ్ళు ఎక్కువ తీసు
అవును నాకు ఇంకా ఫుల్ ని నిద్ర వస్తుంది
ఆ సరే మరి
అ బాయ్
ఆ బాయ్